హలో
హలో
ఎంచేత్తనవ్ ఆ ఎంచేత్తనవ్ రా
ఎంలే రా కాలి ఎంచెస్
కాళీ ఏంలే కాళీ తిన్నవా
ఆ తిన్న ఇన్నా అడుగునా ఎ ఎట్ ఆ టైంకి తిన్నను తిన్న దిన్న ఇందకా నో ఆలుగడ్డ
ఆలుగడ్డనా
ఆ ఉంటారు మీది
మాది పప్పు
పప్ప
ఆ ఇంకేంద మరి సంగనలు మరి ఫోన్ చేత్త లేవ్ ఏం లేదు
ఏ ఏముంది ఇక చదువుడాలు ఎద్ అడి ఆ
పోన్లే అని
పోన్గా జస్త బిజీ అయిపోయినవు ఇ మధ్య బిజీ అయిపోయిన
ఏంది బ్రో ఏం పనీ
అ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా తెలుసు కదా నీకు ఏం ఉంది అమ్మాయిలతో మాట్లాడితే మాట్డద ఇంకా లేదు రా
ఇంకా లేదా ఎప్పుడైపోతే
ఉమ్ రేపు ఎల్లుండి అయిపోతది మీకు
మాకు రేపే అయిపోతాయి
ఎంజయ్ ఇగ రేప్
ఎంజయ్ అంటే ఇగ ఎంజయ్ లేదు లేదు ఇంటికంటే కామన్ పోవుడే
ఆ
ఉం ఎంజాయ్ చేమన్న చెప్పు ఇగ
ఎంజ ఎగ్జామ్ అయిపోతుంది టెన్షన్ ఉంటది ఇక ఓ నా నాలుగు నెలలు దాకా టెన్షన్ ఉండదు అంచి అ తెసద ఎన్న
అంతే అంటవా
అంతే కదా మరి ఉం మళ్ళీ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అయిద్దో ఏమో
ఈ క్లాసులు అంటే స్టార్ట్ అయితలే కాని తొందర ఎవరు రారూ రాలే ఉం తొందర ఎవరు వత్తరు ఒకవేళ తే ఎవరుత్తర ఫస్ట్ ఇయర్ వోల్ జాయిన్ గానికి వత్తరు అంతే ఇగ మన సెకండ్ ఇయర్ గా
సెకండ్ ఇయర్ వాళ్ళు వచ్చిన వచ్చినా కూడా క్లాసు జరగవు ఎమటే స్టార్టి కావు కూడా
అవును ఎందుకంటే ఇప్పుడు ఆ జాయినింగ్ ఉంటది ప్లస్ మన సెకండ్ ఇయర్ కొంచ
ఆ వేరవల్ అదిది ఇదే రమాాల రై రైంగంట రైంట పందదు
రాగింగ్స్ లేవు లే అప్పట్లో ఓ జమాన్లు ఉండే రాగింగ్
అవును
పూడ అలార ంటడా ఒక్క ఆడకుటల
అ
మనల్ని ఆడుకునేటోళ్లు
ఆ ఇప్పుడు ఈ ఇయర్ మొత్తం మనని అడుకునేట్టుడు తెలుస
ఆ మన ఎప్పుడైనా ఇప్పుడు మనల్ని ఆడుకుంటే మనం ఇంకోని ఆడుకుంటాం మనల్ని ఆడుకోపోతే మనం కాని ఏయిపోనిది అనుకుంటాం ఎందుకంటే ఏమో మనల్ని ఆడుకున్నప్పుడు మనం ఆడుకోద్దా అనిపిత్తది కదా
ఆ ఇంగోటి తెలుసా వచ్చినప్పుడే రాయికి మంచిగా చేసినాం మనం వచ్చిన వచ్చేటానికి ఒక జాయిన్ అయినాం వన్ మంత్ తర్వాత రాగింగ్ బంద్ చేసినం తెల్సిగా అదగిం బందా గవర్నమెంట్దిసి చేసింది మొత్తం ఇ వారం పం ఇగ రాగింగ్స్ లేవు అవును రాగింగ్ ఉంటే ఘోరం గా ఉండేటోళ్లం మనం ఇంకా తెలుసా అంటే ఈ వారం వేరెలో ఉంటేది ఇగ ఈ అటెండెన్స్గి తేంట ఇకాద రాజీట్ళం మంచిగా
ఈ అటెండెన్స్ది కండోనేషన్ లేకపోతే బాగుండు
ఈ ఆ అంట సోని బాద బాల్ యితు న ఈ మ
ఇ అంటే మరి ఎవరైనా అట్ట నేసుకోసంే తెళ్లుు వ చ్చిన మనం అన్నట్టు అట్లా క్లాస్ ఇంట లేదు అంతే లేకపోతే ఎవరు రారు
ఎవడు వచ్చేళ్ళు గానీ ఇగ ఏదో ఒకటి బయట తీసుకునేటోళ్ళు కొ ఏమంటవ్
అందేలేే ఒక బడ ఏదో ఓడి
ఏదో ఒకటి చేసే టోళ్లే ఉంటారు ఎప్పుడో ఒకసారి ఇగో ఇప్పుడు ఈ లాస్ట్ అనే టైం కి వచ్చేటళ్ళు ఉండరూ అంతేగా
అంతే మరి ఎవలొత్తారు ఎగ్జామ్స్ కి డైరెక్ట్ వత్తరు అటక్ చేస్తారు పోతారు ఇగ డిగ్రీ లేక్క
డిగ్రీ అంటే ఏముంది అది ఇగ టైం పాస్ చేసుకుంట చేస్తది డిగ్రీ
చేయచ్చు డిగ్రీ నువ్ అయితే డిగ్రీ మొత్త కాలేజ్ టాపర్ అయి రి కావచ్చు
అంత లేదులే మనాకు అంత సీన్
ఆ అంత సీన్ లేదనీ అనుకుంటేనే అన్నీ చదువుతానవు అట ఘోరంగా రాత్తనవు అట తెలుత్తనే ఉంటాయి అన్ని అక్కడా లేకపోయినా
ఓ ఎవరు చెప్తారా మీకు
చెప్తారు ఇగ కొందరు ఫ్రెండ్స్ ఉంటారు
ఫ్యాన్ బెన్స్ ఉంద ఉండ ఫ్యాన్ బన్స్ ఆ
ప్రతోక కాలేజి ల ఉన్నా దోస్తు గాళ్ళు ఎవలు ఏంది కథ అన్ని తెలుసుకుంటా
ఆ
హ్ ఇంకేం సంగతి ఏంది విశేషాలు
కింద బర్త్డే చేస్తూరు కేక్ తింటూరు ఎంజాయ్ చేస్తూ న్నరు
లా
ఎంద ఇది ఏం లేదు ఎవడికి కాబడ్డే అ ఒక్కడికి నీగు దప్పా
ఆహా
ఇగో సెప్టెంబర్ అందరికి తెలిసింది సెప్టెంబర్ నాది బర్త్డే
ఆహా ఇంకేంది మరి సెప్టెంబర్ ల చేసుడే అంటవు
చేసుడే మరి అప్పుడే ఇప్పుడే ఉంది ఉన్నది బర్త్డే
ఆ
ఆవు
హ్
ఏంది మరి
లావరే లవర అని మళ్ళ జవోతే చెప్పకు
ఏం నువ్వు బిజీ మ్యాన్ నువ్వు వాళ్ళు పట్టించుకోక ఆ మంచికును పోతే
అంత సీన్ లేదు మనకు లావర్స్ ఏం లేరూ కాకపోతే ఫ్రెండ్స్ ఉంటారు. లే ఫ్రెండ్స్ అన్నప్పుడు నార్మల్గ క్యాజువల్ గా అందరితోనూ మాట్లాడుతవు అది వేరు
అదే నిన్న మీటయిన అయిన ఫ్రెండ్స్ అంటె ఏవడు నమ్మట్లే అమ్మాయి అంత ఒక అబ్బాయి అమ్మాయి ఒక ఫ్రెండ్స్ అంటే ఎవ్వడు నామ్మట్లే తెలుస బయట
అవును ఎందుకు నామ్ముతరు ఎందుకంటే కొంచెం క్లోజ్ ఉన్నా అలా
ఆ ఏంద అంటే మా రూమ్ లో అమ్ములు గాడు ఉండుగా అప్పుడు ఒక అమ్మీద మాట్లాడింది ఇంటి క్కడ
ఆ
ఆ ఐతే వాడు ఎవడట అనీ వాడు అడిగిండు అదే ఫ్రెండ్ అని చెప్పిన వడు చెప్తండు కదా బాయ్ ఆర్ గర్ల్ ఇద్దరు ఫ్రెండ్స్ అంటే నమ్మడం కష్టమే అని చెప్తున్నాడు డైరెక్టర్న్నాడు ఏం చెప్తాం చెప్పు అని
అంటే ఏం చెప్తే
మనం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనం మనం అనుకుంటే చాలు ఇంకోరు అనాల్సింది అవసరం లేదు ఏమన
అంతేలే అంటే కరెక్ట్ ఇద్దరూ అమ్మాయి అబ్బాయి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవకుంటే ఓకే కానీ కొందరు ఎట్లా అంటే ఫ్రెండ్స్ అనుకుంటే అన్ని లవర్స్ లెక్కుంటారు అట్లా
అదే ఆ వాడు నమ్మలే మనం చెప్పేదే చెప్పినాం వాడు నమ్మలే నేను ఏం చెప్తా చెప్పు
ఈ అట్లు ఉంటది ఇక
అదే ఇప్పుడు నడుస్తుంది ఎట్టా కదా అన్నీ లవ్వే లవే లవ్వే లవే
సినిమాలు గాని అట్టనే వత్తన్నాయి అందరు సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ తీసుకుంటాళు
అవును ఇ టూ టూ థౌసండ్ ట్వంటీ వన్ నుండి ఇన్స్పిరేషన్ మొత్తం లవ్ అనేది ఇన్స్రేన్ అయిపోయింది మరి
గోరంగా అసలు ట్వంటీ వన్ ట్వంటీ నుంచే నా షాప్ అన్ని లవ్ మూవీస్ వత్ త్తనయ్
అవును
ఇయ చేంజ్ కారా ఇగా
చేంజ్ కాదు ఈ ప్రపంచం మొత్తం అది ప్రేమలో మునిగిపోయింది ఏమో ఒకళ్ళని చంపేస్తుందా ప్రేమా అంత ప్రేమ ఉన్నవాడు ప ఆ నిజం గా ఘోరం అది
అట్లా బీచ్ కాడ కనమట్కోబోదరు ఫోటోలు అంటరు చి
రొమాన్స్ చేస్తారు రొమాన్స్ చేస్తారు వాళ్ళంతా
రాత్ కో మహారాత్ కో ఈమె జంప్ ఇంకెక్కడి లవ్ అయ్య
లవ్వే లవ్వే లవ్వే
అంటే ఉంటాయి ఆ డైలాగ్స్ ప్రేమ ప్రాణం పోస్తుంది ప్రాణం తీ
ప్రాణం తీస్తుంది అ రెంట్లో ఉంటది ఆ ప్రేమ అనేది
ఆ ఆదే ప్రేమ కోసం కుంటుడు మళ్ళ అదే ప్రేమ కోసం చస్తారు ఇంకేక్కడి ప్రేమయ్య ఆ ప్రేమ
ప్రేమ అంటారు బద దాన్ని చంపేయడం మళ్ళీ అబ్బాయ పడే పుట్టి
అలా అంటారా
నౌకరు అయ్యా బ్రేకప్ అ కానీ ఇంకా అమ్ము చూసుకుంటా అంటే చూడు ఇక అమ్మాయినా సరే అబ్బాయి అయినా ఇంకో అబ్బాయి అయినా అబ్బాయి అయితే అమ్మాయి చూసుకుంటాడు అమ్మాయి అయితే అబ్బాయి చూసుకుంటాడు ఈ బోత్ ఆర్ సేమ్ నాట్ ఓన్లీ హి డిపెండ్
అంతే ఈ వాళ్ళది మొత్తం వేరే ఉంటది కదా ఇక వాళ్ళు తిరిగే వారం బట్టి వాళ్ళు మాట్లాడుకునే పద్ధతి బట్టి
ఏ
హ్మ్
ఏట గాలి మన సొత్త వాళ్ళు మామూలోళ్ళు
ఆ ఇక్కడ మా దగ్గరని బాగానే వచ్చా అంటే టెరెస్ ఎట్లా కూర్చున్నా
చల్లగు ఉంది పనుకోబుద్దాయితది ఎంబటే
పడుకోవచ్చులే ఏముంది కాని ఎంత గురువుం సన్నాక
ర ఇత కుస్తుతయి
అలా లోడ కూర్చుంటాయి గతం ఉడకపోతుది గతం అ సల రాదు
అ వాన పడుతుందా మరి వాన
వాన అసలు వానేలేదు మళ్ళీ వాన అంటావు
మొన్నన్నా ను మొన్న బడ్డ కదా
మొన్న బడ్డాయ్ ఎలాయిట్ గట్లా అంతే
మణికెల్లి కమ్మం వరంగల్ ఇట మస్తుపడ్డదంట కదా
ఆ ఖమ్మం వరంగల్ ఇట్లా పడ్డది గాని పక్కనే పడ్డది మళ్ళా ఊర్లలోకిీళ్ళు వాడలేదు
అవున మస్తు పడ్డది మా ఊర్లో కూడా పడ్డది బాగానే
పత్తి గింజాలు పెడదామని చుస్తాలట గాని వానలు పడక ఆవుచుల్ళు
మా ఊర్లో పట్టది ఫుల్లు పట
అయ్యో నార్మల్ కాబట్టి ఒకవేళ పడతాయి కదా స్టార్ట్
అంటే ఒక జల్లు వచ్చిపోయినా ఒక జల్లుచ్చిపోయినా పత్తి గింజీలుగాని దేనిగైనా మంచిగుంటది
అదే పెట్టచ్చులే కానీ మళ్ళీ పెట్ట మళ్ళీ వానాలు పడకపోతే మళ్ళీ నీళ్ళ పెట కావాల్సి వస్తా బాయిలనీళ్ళుండవు పెద్ద టాస్కలు కదా అట్లా అదే ఇక వాన మంచిగా కంటిన్యూస్ గా పడతాంటే తొందర తొందర ఏన్కుంటె తొందర తొందర అతాయి ఇగ
అవును
అట్లా ఏమోయగా ఈ మధ్యలో తొందర పడి ఎతన్లు పత్తి మిరప తక్కువ
తక్కువనే ఎస్తున్రు అ ఇప్పుడు తక్కువ తక్కువనే ఎస్తూన్రు అని
ఎక్కడా చూడు మొత్తం వడ్లే కనబడు
అవును అయ్యో పత్తి అయి ఉంటాయి గదా అదే పత్తి అదేంది ఒరిగిందిలే ఇస్ తె ఉండైగా భూములు మొత్తం అవె మొత్తం వరియె వా వాడెస్తారు
ఆ మొక్కజోన్న కానీ తక్కువనే ఎత్తున్లు
ఉ అంటే కొన్ని చోట్ల ఎసేటోళ్ళు అవి ఏంది
అద్ ఫార్మ్ డైరీ ఫార్మ్స్ అవి వేసుకుంట్రూ తెలుసా
ఆ అంటే ఇగ వాటి రేటును మట్టి యూజ్ చేతున్లు
మ్ అంటే ఇప్పుడు నాటు వెసుడు అవి తక్కువ చేసుడు
మ్ అసలు ఈ మధ్యలో పసుపుయంగా చూళ్లే నేనెవరు
వులే అది కూడ నిజమే మాకలీ డి ఏ రన్కో పసు గజ శనిగలు లేకుండె ఈ ఇంటి కూరగాయ అయి ఎసుకుంటరు
ఆ అవును పేసళ్లు చనిగాలు బొబ్బర్లు, కందులు వియేస్తరు
ఆ
మీకు బాగా ఏత్తరు మీ సైడ్ ఇంకేమున్నది ఏం లే కాలీయే నువ్వే చెప్పాలి మరి? ఏమన్నా ఉంటే
ఏ ఎముంటైయ్రా ఇంటికి పోతే అది
ఆహా ఉ
ఉమ్ ఈ స్కూలు, కాలేజ్లు స్టార్ట్ అయినయ్ గా నాకు తెలిసి
ఉమ్ ఇకేం మంచిగా ప్రిపేర్ అయితే ఐతున్నావ్? నీట్ గా రేపు ఒక్ ఎల్లుండి ఒక్కట్ రాసేసి జాలీగా, హాయీగా ఇంటికి పొయ్యి కథక్ పెద్దిరాలుండి మళ్ళీ వస్తవా? నీపనే మంచి
మెల్లగా వద్దాం ఏముంది ఈ పోతా మాక్సిమం ఒక టెన్ డేస్ ఇస్తార్ హాల్డే ఇంకో ఫైవ్ డేస్ ఎక్కువ తీసుకుంటా అంతే నేను
ఆహా
ఉమ్ మా బావా వెయ్యికే అయి